హలో చెప్పండి హలో
తిన్నారా ఇంకా లేదు ఏం తిన్నారు
హుహు స్నాక్స్ తిన్నాం
త స్నాక్స్ ఏంది ఏం స్నాక్స్ తిన్నారు
కారం బొరుగులు
కారం బోరుగులా ఏం జేస్తున్నారు నేను పుస్తకాలన్నీ సర్దుతున్నాను హ్మ్
మీరేం తినలేద స్నాక్స్
తినలేదు మాకి ఏడున్నరకి తింట నేను
ఏం పెడతారు మీ పీజీలో
చూడు ఎగ్ కర్రి
హ్మ్
ఆ ఇంకా అన్నం పప్పు రసం మజ్జిగ సాంబార్
సాంబార్ కూడ నా
హ్మ్ సాంబార్ కూడా పెడతారు పొద్దున మధ్యాహ్నం ది
ఎది జిలో ఫుడ్ బావుటుంద టిఫన్స్ ఏవేవి చేస్తారు
టిఫిన్స్ ఆ పొద్దున ఊతప్పం చట్నీ వేసినారు రేపు ఇడ్లీ చట్నీ సాంబార్ వేస్తారు ఇంకా మరున్నాడు వచ్చి ఊ మన్నాడు తర్స్ డే కదా అవ్వు క్క రోజు ఒక్క వీక్ మ్ ది ఉప్మా పెడతారు ఇంకో వీక్ బోండాలు పెడతారు అట్లా చేంజ్ ఐతాయి ది మళ్ళీ ఫ్రైడే వచ్చి ఆ పొంగల్ సాంబార్ చట్నీ ఉద్దివడ పెడతారు
శనివారం
ఊ శనివారం శనివారం ఏమేం పెడతారు ఆ శనివారం కూడా ఇడ్లీయే ఇడ్లీ సాంబార్ చట్నీ బావుంటది చట్నీ బావుంటుంది సాంబార్ కూడా బావుంటుంది మళ్ళీ ఇంకా సెకండ్ సాటర్డే అట్లా అయితే ఆ ఏం పెడతారు చపాతి పెడతారు బఠానీ బఠానీ కాదు షనగలు చారు చేస్తారు అనమాట
మీకు గ్యాస్ షార్టేజ్ రాలేదా
ఊ మాకు రాలేదు ఎందుకంటే మా ఆల్రెడీ స్టాక్ పెట్టుకున్నాం అనమాట ఊ మీకీదినం మేలు
వేరుండే
ఆ నీ మీదే ఉందా
వేరు ఇప్పుడు వేర్ డు మారింది ముందు మం ముందు మండే వచ్చేసి ఇడ్లీ చట్నీ సాంబార్ ట్యూస్డే పూరి థర్స్డే దోస ఫోర్త్ డే అహ ఛీ థర్స్ డే వచ్చేసి లే ఉప్మా కానీ పొంగల్ గానీ థర్స్ డే ఫ్రై డే ఆ రెండు డింట్లో ఏదో ఒకటి ఒక రోజు అది ఒక రోజు ఇది చేస్తారు మళ్ళీ సాటర్డే దోశ సండే వచ్చేసి ఒక వీక్ బోండా ఇంకొక వీక్ ఉగ్గాని
హ్మ్
హ్మ్ అట్లా చేస్తా ఉన్నారు ఇప్పుడు అన్ని డేసు రైస్ ఐటమ్సే
అందులో తినండి బాగా
ముందు బాగుండేది ఇప్పుడు కాదు ఇప్పుడొచ్చేసి ఆ రోజు పొద్దున్నే పులిహోర మ మధ్యాహ్నం కి కలర్ రైస్ కానీ అన్నం పప్పు గానీ సాంబారు గానీ ఏదైనా మసాలా కర్రీ నెక్స్ట్ డే పొంగల్ ఆ నెక్స్ట్ డే ఉప్మా మళ్ళీ ఆ
వావ్ అన్ని రైస్ ఐటెమ్స్ తో మీ అన్నీ రైస్ ఐటమ్స్ తో నిండిపోయింది
హ్మ్ రేపు మా కాలేజ్ లో ఇప్పుడు ఏదో చేస్ తున్నారు తెలీదు రేపు మ కాలేజ్ లో ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్కిి ఎవరు ఎవర్ వస్తున్నారంటే
అవన్నీ చప్పకా ఆ హా రేపు ఏం డ్రస్ వేసుకుంటున్నారు
టి
ఏదో ఒకట వెస్ట్రన్ ఆ లేకపోతే
ట్రెడిషనల్
ట్రెడిషనల్ హాఫ్ సారీయా
న
మరి
అవన్నీ ఎందుకు ఇబ్బుదు నేన్ చెప్పేది ఇను
ఆ చెప్పండి కాలేజ లోకి ఎవరెవరు వస్తున్నారో చెప్పద్దండి
సెలబ్రిటీస్ వస్తున్నరు
ఆ సెలబ్రిటీస్ వస్తున్నారు వాళ్ళ పేర్లు ఏం చెప్పద్దండి నా వద్దు నాకు తెలుస్ ఆల్రెడీ
ఎవరు
సెలబ్రిటీస్
సెలబ్రిటీస్ మీన్స్ సినిమాలో వునోళ్ళు వస్తున్నారు
ఎవరు
సినిమాలో ఉంటరు కదా టీవీలో వస్తారు
ఆ వాళ్ళ వాళ్ళే సెలబ్రిటీస ఆ వాళ్ళు ఉహ్మ ఓ సింగర్ సాగరా
సి ఫస్ట్ డే వాళ్ళు వస్తరు
హ్మ్
ఇంక నిహారిక వస్తుంది.
హ్మ్
నాగబాబు కూతురు
హ్మ్ హ్మ్ హు
ఇంకా ఆ సంగీత్ శోభను ఎవరో ఉన్నారు చూడండి
ఆ అవునవును
ఆ ఆయన వస్తున్నాడు, గెటప్ సీను వస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ డే అండ్ సెకండ్ డే వచ్చేసి శర్వానంద్
ఆ
ఆ సద్దాం జబర్దస్ స్లో ఉంటాడు కదా
నా ఫోను హ్యాంగ్ అయితుందండి. అంతా డ్యాన్స్ ఏస్తుంది.
సోషల్ మీడియా ఎక్కువ వాడితే అట్లే ఉంటుంది తక్కువ వాడండి.
ఏంటి
సోషల్ మీడియా తక్ క్కువ వాడండి బాగుంటుంది ఫోను
అవును సోషల్ మీడియా తక్కువ వాడదాం అనుకుంటున్నాను గాని అది జరగట్లేదు. ఉ ఉ
రీసెంట్గా ఏమైనా సినిమాస్ చూశినారా
ఏమి చూడలేదు మీరు చూసారా మా అమ్మ సినిమాకి తీసుకో సినిమాకి పోదాము అని చెప్ తే ఉస్తాద్ భగత్ సింగ్ కి ఆ ఎందుకు నీకు సినిమాలు ఏం పని పాటలేదా అనింది
హు ఆ థియేటర్కి పోయి ఎందుకు ఖర్చు పెట్టడం ఫోన్ లోనే చూసుకోవచ్చు కదా
ఫోన్ లో చూసుకుంటే ఆ ఎనర్జీ రాదన్నమాట అందు ఎంతైనా ఆ పవన్ కళ్యాణ్ మూవీ కదా
అబ్బా
ఉ
రెప్ సెకండ్స్ తాట్ ఆ ఫోర్త్ సాటర్డే సండే ఏళ్ళండి బాగుంటుంది
మాక్ హాస్టల్ లో పంపిరండి
ఉహు
మాకు చానా ఎల్కేజి పిల్లల రూల్స్ ఉంటాయన్నమాట అందుకని పంపియరు ఎక్కడికి
ఏదన్నా ట్రిప్ ఎల్ అ మీరు
ఆ అవును ట్రిప్కి వెళ్ళాం తమిళనాడు చెన్నై కేరళా ఏద చాలా ట్రిపుల్ కెల్లం అన్ మాట చాల బావున్నింది మా క్లాస్ వాళ్ళంద పోయాం ఒక థర్టీ ఎయిట్ మెంబర్స్ అన్నమాట ఊ బాగా ఎంజాయ్ చేస్ రోజూ డ్యాన్సు లే ఆ బస్ మొత్తం డీ జే పెట్టుకొని ఏమన్నంటే డీ జే కు డబులు కట్టాం డాన్స్ ఆడాన్ అ అంటారు డన్స రకపోయినా డన్స్ ఆడినమ్ ఇంక డీజేకి డబ్బులు కట్టినందుకు ఇచ్చేయ్యాలని చెప్పి
హూ డ్యాన్స్ రాకపోయినా ఏసినా
ఆ ఇంకా తినడానికి ఎళ్లేదా
ఇంగ్ తెలిదండి ఎనిమిది గంటలకి ఎళ్తాము
ఎనిమిది గంటలకా మి ఏం చేస్తార్ ఈరోజు
ఏదో చేస్తారు నార్మల్ గా అయితే గోబీ రైస్
గోబి రైస్ అబ్బా
ఊ కానీ ఇప్పుడేం చేస్తారో తెలీదు గోబీ రైస్ అంతే దాంట్లోకి కేం ఉండదు
ఉత్త గోబి రైస్ టది
అవును
మా అమ్మ సోపులు సబ్బులు అన్ని చానా ఎండలు ఉన్నాయని వా సైడ్ తల నోప్పించేస్తుంది రోజు కాలేజీక్కూడా పోబుద్ధి కాలే ఇంకేం చేయాల పోవాలా అని చెప్పి పోతున్నా
అక్కడ ఫ్రూట్స్ ఏమైనా దొరికితే తినండి ఎండలకాలం
అంటే మాకి ఔటింగ్ లేదు కదా ఫ్రూట్స్ దొరుకుతాయి అ ఔట్టింగ్ లేదు నేను పోను
ఉహ్ అంటే కాలేజ్ లోపలి కి అట ఇట్ల రారా
లోపల్ కూడా రాదు
ఉహ్ హు
బక్లా పడస్ ఎడ్వాని చిడు ఉహ్ ఉమ్ ఓకే అండి బాయ్ బాయ్